ఓ ఏం చేస్తునావ్
ఏం చెయ్యట్లే నువ్వు
ఏం చేయట్ల
ఆ
ఏం చేయట్లే
ఏమి వినిపిచ్చట్లా
అవునా ఇప్పుడు
లేదు
ఆది ఏంది
డైగర్న్ బయటకు
ఉంది ఇది ఇంగ్గరకే ఉంది
ఉమ్ చెప్పు
ఏం చేస్తునావ్
ఏం చేయట్లేదు ఎప్పుడే వీళ్ళుంతా వెళ్ళిపోయారు
ఎక్కడికి ఆహా ఓకే ఆఫీస్ ఊ అదే ఇంకేంటి
ఏం లేదు
తిన్నావా ఫుడ్ ఆఫ్టర్నూన్
ఆ తిన్న మీరు
ఆ తిన్న
బా
ఏం కర్రీ నీ బావ పొద్దున్న అనగా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాడు రాలే ఇంకా
ఉ ఊ
ఇంకేంటి
ఏం లేదు
వాళ్ళ అన్నయ్యకి చేయి విరిగింది అంట ఆపరేషన్ చేసారు
ఊ
ఉ ఇంకేంటి
ఊరికే ఇంకేంటి ఇంకేంటి అంటావ్ ఏంటి చిరగ
ఈరోజు ఫుడ్ బాగుందా
పప్పు
బావుందా
పర్లేదు
ఊమ్
ఊ ఏంది ఇంకా
చెప్పాలి
ఏం లేదు
ఊ ఈ రోజు పెట్టిచారా
లేదు నన్ను నడగకు అక్క అసలు ఇంకా దాని గురించి నాకు చిరాకు
సరేలె
ఊహు
చదివేసావ మరి ఈ రోజు
ఎని సాల చదివిన అవే చదువు
ఊ నేను అప్ప చెప్పించుకుంటలే చదువుకో
ఉ ఊ ఇంట్రెస్ట్ రావట్ల ఆమె ఏదో ఒకటి పెట్టించి ఏదో ఒకటి ఉంటుంటే బాగుంటది
ఏమంటుందమే
ఆమె ఏమి అనట్లే
ఆ
ఏంటి ఇంకా
చెప్పాలి నువ్ ఒక్కదానివే ఉన్నవా అయితే
అవును
ఊహు మార్నింగ్ టిఫిన్ తినలేదా
ఈ రోజు పూరి
తిన్నదా కర్రీతో బానె ఉంటది కదా తినచ్చు కదా
ఆ కొంచం ఇగ చెప్పొదు
ను అంత రివర్స్ అసల
అవును లే
అందరు మైసూర్ బోండా ఇష్టపడతారు పూరి ఇష్టపడతారు నువ్వు రివర్స్ గారెలు కూడా
మ్మ్ మీకు ఇష్టమే కదా తినండి నేను ఎన ఆపేసాన
ఏం తింటావు ఏన్ తినవు
మ్మ్ హు
ఇడ్లీ ఒకటి తింటావు పులిహర టమాటా రైసు
నేను
దోశ ఆ దోశ ఆనియన్ దోశ ఉల్లిపాయ దోశ
మ్మ్ ఆ
ఇంకవే గద తినేది నువ్వు
మ్మ్ అవును
ఇంకా ఏంటి
మీరు అయేం తినరు కదా మీరు నేను రివర్స్ కదా అంటే మీరు అయేం తినరు
రివర్స్ కదా అంటే నే అన్నీ తింటావు నువ్వు రివర్స్ అంటే నువ్వు అసలు ఏం అంటే అందరి ఇష్టంగా తినేవి తినవు అంటున్నా
అయితే నే ఇష్టాలు కాదు
మ్మ్
మ్మ్
అర్ధంగాలా మేము
మీటు అయేవి ఇష్టలేం కాదు
మ్మ్ సరే లే
అంటే ఇష్టమైనయి మనం రోజు తింటాం కాబట్టి మీరు రోజు పూరీలు మైసూరూ బొండాలు తింటాం మరి అయితే
మ్మ్ మీకు టమాటా రైస్ ఇష్టమ
ఏ లే నేనేం చెప్పలేదు ఇప్పు మాట్లాడింది నువ్వే దాని గురించి
మ్మ్ సరే లే
ఇంగ అటు తిరిగి నీ మీదకె వస్తంది కదా అది
మ్మ్
అటు ఇటు తిరిగి నీ మీదకు వస్తది కదా
అవును మరి నువ్వు అంతే మాట్లాడుతున్నావు ఎవరైనా అంతే మాట్లాడుతున్నారు అందుకే నేను ఎవరు తోను మాట్లాడట్
అదే నీ తప్పేం లేదు నువ్వు నీ మాటలు లేదు ఒకే నువ్వు అన్నదానికే కదా నేను చెప్పింది
ఇప్పుడు రివర్స్ అంటే ఇప్పుడు అందంగా చి అంద అందరికి ఇష్టంగా అంటే పూరి ఎక్కువగా ఇష్టంగా తింటారు ఎక్కువ
అంటే మీరు రోజు ఇష్ ష్టాలన్నీ తిని అప్పుడప్పుడు ఇష్టమైనవి తింటాంటే అప్పుడప్పుడు పూరీలు తింటాడు మరి ఎందుకు రోజు ఇష్టాలైన తింటున్నాయి ఇష్టమైనవే తినేయొచ్చు కదా
ఇష్ట ఇష్టమైనవే తింటున్నాం
కాని రోజు పూరీలు మైసూర్రు బోండాలు తింటున్నారు మీరు
రోజు పూరీలు మసూర్పొడా గారలు పునుగులు
అదే అయి తింటున్నారు అంతే
హ్
మీరూ వచ్చయి కాబట్టి అంత కాస్ట్లీ పెట్టి కొనుక్కుంటాం మేము ఇరవై రూపాయలు ఇడ్లీలు కొనుక్కుంటాం అంతే
ఆహా అదేలే ఈ రోజు ఇడ్లీ తిన్నావా అయి తే
అందుకే మేము ఉన్నోళ్ల మధ్యలో ఉండలేం
ఆ మేం బాగా ఉన్నోళ్ళం
ఉ
భలే ఉన్నావులే మాసూ
అవునా
ఏరు కోరుకున్న ఉన్నోళ్ళం
నోరు మూసుకో
హ్ ఇంకేంటి
అదే ముందుండాలి ఇప్పుడు కాదు ఎప్పుడు అనుకున్నా ఏం మారవు కాబట్టి నోరు మూసుకొని ఉండాల
హ అప్పుడు అర్థం కాలే
ఇప్పుడు అర్థమైంది కదా
ఉమ్ అర్ధమైన ఏం చేయలేంలే
అయిన ఇప్పుడు విన్నావుగా మాట
ఏం విన్ల
ఏ విషయం అయినా ఏ విషయం ఆన్ల అయి నేను అయినా నువ్వే కరెక్ట్ అనుకుంటావు ఇంకేమి నువ్వు రియలైజ్యి నేను నీ ఉహు
ఇంకా
ఏమి లేదూ సరే మళ్ళీ చేస్తా
ఆ సరే అయితే